ఏంటిది అక్క ఏం చెత్తనవ్ పని తిరిందా
ఆ
చిన్నోడు స్కూలుకు పోయిండా
పోయిండు
ఏం వండినవ్ ఇవాల మరి
ఏం వండినా గోడ్ చిక్కుడుగాయ వండినా పుదినా పచ్చడి జేయాలే పూదిన పచ్చడ్జేసి ఒక్సారి బయటికి రారా
ఇప్పుడు ఇది బోకుంటే జేసుకోవాలే ఇప్పుడు గిదీ పది నిమిషాలున్నది చూడు ఇలా పోకుంటా చేస్కోవాలే చేస్కున్న తర్వాత పది నిముషాలైన పదీ నాకా వేట వివాదం సూడు ఆ క్కే వస్తాలే నేంజెప్పుతా సరే అక్క ఆఁ
ఆఁ
చిన్నావనగర్క్ మల్లెప్పుడు పోతావ్
ఆ
పాప దగ్గర్కీ ఎప్పుడు పొయ్యొస్తవ్
పోతా ఇగా ఆమెకు ఎగ్జామ్స్ అయితానాయి కదా ఎగ్జామ్ ఐనాకా పోవాలే పోయి తీసుకొని రాలే వాల్లెప్పుడ్రమ్మంటే అప్పుడు
ఇంకెండ్రోలు నెల్లూరైతాయ్ బోతాయ్
కే ఫ్రిజ్ లో మైతాయ్ ఆడాయ్ ఆడాయ్ కాల్ లొచ్చిందిరా
ఏం కాల్ వచ్చింది
ఐతే విజయ ఫోన్ జేసిందీ మిషన్ కుట్టే కాడ మిషనీ కాడ అక్కడ నేర్పిస్తరట నాల్రోజులు
అంటే ఎవలకూ ఎవరికైనా నేర్పిస్తారటనా రేషన్ కార్డు ఉండాల
హ్యాండ్ మిషనింగ్ వాళ్ళు కటింగూ నేర్పిత్తరటా క్లాత్ ఇత్తరట క్లాత్ ఇచినాంక కుట్టన్న కుట్టుకోవాల్నట ఆ క్లాత్ ఇచ్చిన తర్వాతా కుట్టునైనా ఆ పిల్లలకూ చెప్పాల్నట స్కూల్ పిల్లలకు చెప్ పన్నాట్రా
ఐతే ఇదీ ఇప్పుడు అమ్మకోడలు కదా చేసేదీ
లేదూ ఇక్కడనే ఊఁ ఇప్పుడే ఫోనొచ్చింది రా గ్గిచ్ సీతక్క బిల్డింగూ కూ ఇటు ఇటూ ఉన్నది జూసినవా
ఆ ఆ
ఆ అక్కడ నాట
అరే అక్కడ నేర్పి తీస్ ఇస్తారు అక్కడ కంపల్సరీ మిషన్లు ఇస్తారు పోయిన సార్ ఎండాకాలంలో అటు మాదిగళ్ళు తీసుకొచ్చుకున్నారు
మిషిన్ లు ఇచ్చుడు కాదు ఇగా క్లాత్ ఇతరాట క్లాత్ ఇచ్చ నంక నేర్చుకున్న తర్వాత వాళ్ళకట స్కూల్ చెప్పడానికి అవకాశం ఉన్నదట కాదురా నువ్వు పోత వార
ఏ లేదు నేర్పి వచ్చి మిషన్లు ఇస్తా అంటే పోతా ఈ మల్ల నేర్పించినాక కుట్టి వాళ్ళకిచ్చ మనకి ఇంటికిచ్చినా మ నేర్ తీసుకోవాలంటే ఎప్పటికి మిషన్ ఉంటానంటేనేమో పోతా మిషన్ ఇ తా అంటే ఇగ అది అంటే మొన్న మనకు అసలుకే రాదు కదా అక్క ఒకసారి మిషన్ మనకు నేర్ పెచ్చి మిషిన్ ఇతే సరే తర్వాత నేరస్ కొని కుట్డు అయిపోయినాక మళ్ళ మనకు మిషన్ ఇతనెమో బాగుండు ఇ మనం కుట్టేస మనకు కావాలంటే ఇంటి దగ్గర మళ్ళీ మనం కొనుకోవాలి
ఓ ఆ రోజు అయితే మేము పినాం రా ఈ ఫ్రూట్ అది ఆపిల్ కడుపులు ఉన్ న్నదో పట్టుడో కట్టి పోతే ఎండలో నడిచి నడిచి హస్టక్ వచ్చింది అడ్రస్ చెప్పలేదు అడ్రాస్ చెప్పకుండా మళ్ళా వెనుకొమస్త అసంట వాళ్ళ ఇప్పుడు తంబేసి ఎన్ని తొమ్మిది గంటల తంపేసి మళ్ళా ఐదు గంటలు తంపేసి రావ అన్నట
అవును తమ్ము కంపల్సర అయాలి తంబ అయ్యాల అక్కడ ఉండాలి ఎప్పటికి ఉండి నేర్పించుకుని రావాలి పయ్యిలాక అప్పుడు గల్లలు మాదిగొళ్ళు చాలా మంది వేళి అప్పు మనకి ఇ ఇక్కడ కొమరాక్క బంద చేసినాంక
పోయినా రా పోతేనే మధ్యలో మర్రచ్చిన మధ్యలో మర్రస్తే మళ్ళా ఏం చేసారు ఆ ఇది నను సప్పడ కా సపడ కాచన వల్లే ఇ ఒక నెల రోజు రెండు నెల పోయానే మనల్ని బర్ధించ రాాల బవాదేనే చిన్నోడిటనే ఆయనకు ఆనందినిపయడానికి భతిని అంత పగా మిషన్లు కూడా వచ్చినాయి
మాగ దగ్గర అయిత పోదు మగా ఇ ఇక్కడ దగ్గర అయితే ఏమున్నది పొద్దున్న చిన్న తిపించి మధ్యాహ్నం మరళ వచ్చి నే తినిపించుకొని పోద్దునుగాని ఇంకాంత దూరం మనం పోయి అతుడుగా సరిపోతుది
ఆ
దూరం కదా మళ్ళా
అ
అదే ఇది ఇది మైల సంంగలలో పెట్టింది ఇదే కావచ్చు అక్కపోన్న మా వివో పెట్టింది మీకు మీకు ఇప్పుడు వాళ్ళు చెప్పినాయేనా
అదే విజయ లేదా బోడ విజయ్
ఆ గర వాళ్ళ్య ఉంటాల కసమం వల్ల లేడీస్ కి ఇట్లా అని ఛాన్స్ ఇచ్చుడు అని అంటారు కాకపోతే మా హన్మకొండలే ఏమో మా సరి తక్క పోయింది గితనే ఇక వాల్య మిషిన్ అలు ఇదే ఈ మిషన్లే ఏంటిది కరెంటు మిషన్లే ఆ ఇస్తాలు నెల నెల మనం కుట్టుకున్న కుట్టుకున్నంత
ఎంతో
ఈ నెలకి కలిసి అదిసరికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు వస్తానే అటక్క
మంచిదే
ఏమ సర్తాక పోయిని కాని ఇరవై నాలుగు గంటలు కూర్చొని కుట్టాలంటే నడుము నొప్పులు వేసి బంద అయ్యంది కదా
తాటాకు పోత లేదా
సరదాగా పోతలేదు ఏ అద్ద అన్నాడు బాబాయ్ గప్పన్నాడు ఆమె అంటే పిల్లలు ఇద్దరులు ఆమె ఆమె రెడీ అవుతా మీ పిల్ల అ రడీ చేసి పోయ సార్కే టైమ్ అయితే దీ
ఈ రెడ్ బటన్ బతుందా ఇప్పుడు పాప రెడ్డు బ బాట్టను పోనియా కొంట చేయరా
అర్థం కలేదు అక్క
ఇప్పుడు మనకు ఫోన్ వత్తంటే రెడ్ బటన్ కనిపితుంది కదా నిమిషాలు పడు ంట అదే పోనీ పోంటానా
పోతే కట్ అయేటదా
కటుకదా
కట్ట కాదు మళ్ళీ ఇట్లా అ తీసుకుంటూ అతది
ఆ తీసుకుంటే వస్తుది కాగాని దడబ్బున కట్ చేసినాక రేటింగ్ పడుతుది చూడు
ఆ
అప్పుడు పది నిమిషాలు అయినాంక మళ్ళా తీసుకో తీస్కోన్
నేను ఒకసారి ఇది అయిపోయినాంక చూపిత్తా గాని
హ్మ్ ఐద్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని పడతది పడ్డాంక ఐదు నొక్కు ఐదు నొక్కి మళ్ల పచ్చది కింద వత్తది సూడు బాణం గుర్తు ప
ఇప్పుడు ఒక్కసారి అయిపోయినాంక నీకు చూపిత్తే తెలుత్తది గదా
కట్ చేసినాంక ఐదు వత్తినాంక నీకు చెప్తా గాని
ఆ గదే
ఉమ్
ఇప్పుడు ఈ కళ్యాణ్ అంకుల్ ఇక్కడ బొంబాయ్ లోన చేసేది.
షేత్తంది
అన్నం తిని వత్తన్నా కృష్ణా పూర్ నుంచి
ఈన్నే ఉంటాంది రోజు పోయి రోజు ఎందుకొత్తంది రా ఈన్నే ఉంటాంది పొరగాండ్లు ఇక్కన్నే చదువుకు పోతాండ్రు ఈన్నే ఉంటాది సెంట్రైజెస్
సన్ రైజర్సా మరి ఎట్లా అమ్మది అప్పుడు ఇల్లే కూలేటట్టున్నది అన్నార్ రు మంచిగా అయిందా ఇప్పుడు మరి ఇట్లా
ఏ కూలుడు ఎక్కడైతది ఆళ్ళు ఎందుకు వత్తారు గాని అది ఎప్పటిలాగానే ప ఎనకటిల్లు ఎట్లుంటాయి రా కొంచెం ఇగా గో మనం ఇప్పుడిప్పుడు కట్టిన్నయ్యే గోడలు పలిగిపోతాండాయి
ఓ కట్టిన కట్టుడు అది కొంచెం ఇగా కుంగినట్టయింది కుంగిన అంటే ఆ రౌతు గదార మొత్తం ఇల్లాంతా
అదే అదే
ఆ ఇప్పుడు మన
పోతాందా ఇప్పుడు అమ్మ పనికి పోతాందా?
అడా
అమ్మ బయట పనికికి పోతాందా చేతనైతాందా?
పోతది ఇగ ఇక్కడ బయట పనికి పోతది.
పింఛనోత్తయ్య?
అత్తది
ఇగ మరి ఆయనన్న ఏమన్నా చేస్కోవాలి గదా
పింఛనొత్తది బయట పనికి పోతది అట్టనో ఇట్టనో ఇలా తీసుకుంటాంద్ ఈమె పెడతదని గ్యారంటీ లేదు.
ఈ అన్నాయి అప్పుడు అప్పులు అయినయి కట్టిందా మరి
ఆ కట్టకపోతే ఊకుంటదా ఆమె ఆ అప్పుడు చెల్లె ఇరవై చెల్లకు ఇరవై వేలు బ్బులు నానమ్మ దినాలప్పుడేమో ఇత్తే ఇయ్యలేదు కాదు రా మళ్ళా దే మహిళ సంఘం లో ఎత్తుకొని మరి రోళ్ళు వచ్చినప్పుడల్లా
అసలు నేను అక్కని మీ మీ చెల్లెని చూడలేదు అక్క ఎప్పుడు ఒకసారి సూపి రాలే ఒక్కడికి ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు చూళ్ళే నేను
చామంచాయ లో ఉంటది
ఎప్పుడు చూళ్ళేదు అయ్ నేనే అసలు ఎప్పుడు చూడలేదు అప్పుడే ఆ బావ చనిపోయినప్పుడేమో ఫోటో చూపించిండు
మ్ అ అందరికి తెలుసు అ వాడికి కొడుకు పుట్టినప్పుడు ఈ వాడ మొత్తం పంచ్చ లు మన లడ్డూలు
ఈ అన్నయకి ఆటో ఉండేయి గదా అక్క మరి
తీసేసిండు
తిశేశిండా
మన పూర్ణచంద్ర కు తెలుసు ఆయన తమ్ముడు
అదే తెలుసు ఆ రెండు మూడు సార్లు హాస్పిటల్ చూసి మళ్ళీ ఇంకోసారి లాస్ట్ అప్పుడు చూసే పల్స అన్ అయ్యండు అంత బక్కగాయిండు అంత కరాబ అయిండు
భవదార
అదే అదే
ఇట్లా తము బావ యయితడు ఇట్లా అనే పోరున నను పరిచయం చేస్తే అట్లా ఇట్లా అని ఎప్పుడైనా కలిసినప్పుడు నమస్తే అంటే నమస్తే అనుకుంటరు పనీ వేస్ట్
మీ అమ్మమ్మ ఉన్నది గదాక్క
ఏంటిది
ముసలావే మంచిగా ఉన్నది గదా
ఆగట్లే ఉన్నది గామే దగ్గరవాడట్టే
అంతేనా ఇప్పుడు ఈ ఆటోయేనా ఏమి మామ కొడుకా
మ్ అమ్మమ్మోళ పెద్ద పెద్ద కొడుకు కొడుకు చిన్నోడు
ఆహాహ
పెద్దోడు ఉన్నాడు ఇతరు కొడుకులు ఒక బిడ్డా పెద్ద మామకు
ఉ
చిన్న మా వాళ్ళు భూప్పల్ పెళ్లి లో ఉండరు, ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఇద్దరు ఒక కొడుకు ఒక బిడ్డ కు అయింది పెళ్ళి లు
ఆహా
ఇగా మళ్ళా ఒక కొడుకు ఒక బిడ్డ ఉంది వీళ్ళకి అందరికయింది ఇద్దరు ఒక కొ ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ
ఆ
ఇగా బిడ్డకు ఇద్దరు కొడుకు అఐందిరా కర్జయి ఆ